బాగున్నామండి ఏం చేస్ ఉన్నారండి.
ఏం లేదండి ఈరోజు చాలా బిజీ అయిపోయానండి.
అవునా ఏం చేసారండి ఈ రోజంతా.
ఈ రోజయితే బ్యాంక్ లో మహిళా సంఘంది బ్యాలెన్స్ చేయించుకురమ్మని మా సిఏ గారు చెప్పారండి
అవునా మీరు ఉన్నారా అండి మహిళా సంఘంలో
ఊ ఉన్నామండి. మీరు లేరా అండి.
అంటే ఇప్పుడు కొందరూ సిటీలో ఉంటున్నారు కదా. మహిళా సంఘం అదీ ఇదీ అనేసి ఉండట్లేరూ. మీటింగ్ల అప్పుడు రావాలీ ఇబ్బంది ఉంట్ దన్ రావట్లేదు గదా.
ఊ అవునవును. కానీ చాలా బెనిఫిట్స్ ఉండీ.
అవునాండి ఏమేమి ఉంటాయండి ఒకసారి చెప్ తార
ఏమంటే ఇప్పుడు మనం లోన్స్ తీసుకున్నాం మనకు తక్కువ ఇంట్రెస్ట్ తోనే లోన్స్ వస్తాయండి. ఆ అంటే ఇప్పుడు మనం బయట తీసుకున్నాం అనుకో అలా ఒక్ ఒకటేసారి మనం ఒక ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపులు. మనం బయట మళ్ళ వాళ్ళకు రీ రీపే చేయాలంటే మళ్ళీ ఒకేటేసారి ఫిఫ్టీ థౌజండ్ పే చేయాలి లేదంటే ఇంట్రెస్ట్ అయినా అట్ ఎ టైమ్ పే చేయాలి బర్డన్ లాగా కనిపిస్తంది అదే ఇప్పుడు ఈ ఎస్ హెచ్ జి గ్రూప్స్ లాల ఏమవుతుందటే అంటే ఈ ఇట్లా ఎట్లా అంటే మనము ఆ నెల నెలకు కట్టుకోవచ్చు
హూ ఓకే తక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంటది కావచ్చు
ఆ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటంది మనకు ఇంట్రెస్ట్ అసలు మొత్తం రెండు ఒకటసారి పే అయిపోతాయి అనమాట
అవునా
పే అయిపోతాయి అంటే ఇంకా మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుకుంటూ పోతుంది అనమాట ఇ మనం అటు టైం పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట
ఉ మంచూ ఉందండి అది అదే మేము మేము కూడా రీసెంట్ గానే జాయిన్ అయ్యాము తెలీదు అందుకే అడుగుతున్నాను ఆ అయితే ఇంకా చాలా మంది కూడా చాలా మందికి కూడా చెప్తున్నాము మేము
హు
ఉహు
అదే అండి అందుకే అయితే అన్ని సంఘాల వాళ్ళవి గ్రూ వయిపచ్చుకు రమ్మని అన్నారు మా సి ఏ గారు అయితే వెళ్ళొచ్చాను ఇంకా అక్కడ నుంచి కాగానే మా దగ్గర గ్రామస్ సభ అని ఊర్లో ఉంటాం కదా గ్రామ సభ జరిగిందనమాట
అవునా వెళ్తారా అండి మీరు
ఆ అంటే కాల్ చేసారని ఎలా వెళ్లిన మండి
ఆహ ఏం చెప్పారండి మరి ఈ రోజు గ్రామ సభలో
అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఈ వివో అంటే ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళకు బిల్డింగ్ లేదు ఆ అంటే ఉండడానికి సేఫ్ గా అనేది లేదనమాట బుక్స్ అట్లాంటివి ఏమైనా పేపర్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఆ సీఏ వాళ్ళ ఇంట్లో పెట్టి కోదాయాక్చుల్గా
అవునా
అవు
మా దగ్గర అయితే ఉందండి మా ఊర్లో ఊ
బిల్డింగ్ గురించి మాట్లాడితే ఆ ప్లేస్ మాట్లాడుకోండి. ప్లేస్ చూసుకోండి మీరు మేము కట్టిస్తాము అని ఏ గ్రామ గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు చెప్పారండి.
అవునా మాకైతే ఉందండి బాగుంటది అసలు మంచిగా ఉంటది. పెద్దగా ఉంటది ఆ దగ్గర అంటే కొంచెం కొంచెం దూరం ఉంటదండి. కాకపోతే బాగుంటది పెద్దగా సెల్ఫులు పెట్టిరు. అయితే కొంచెం సెక్యూర్ గా కావాలనె సి వాళ్ళకి సంఘాల వాళ్ళ బీరువాళ్లు ఉన్నాయి. కొన్ని కబోడ్స్ లాగ కూడా పెట్టిచు కున్నారండి. ఇప్పుడు ఈ లోన్ లో మనం మిత్తిలాగా అవివి పే చేస్తాం కదండి, కడతాం కదా. ఆ దాంట్లో కొన్ని అందరి పొదుపులోంచి అట్లా మిత్తిలు కట్టి అవి ఇవి కొన్ని కొన్ని తీసి మంచిగా కబోర్డ్ల టైప్ పెట్టారండి ఏ సంగం
అదేంగయా ఉ సపరేట్గా
సపరేట్ గా ఇప్పుడు అన్ని సదుపాయాలు మంచిగున్నాయండి. హు ఇప్పుడు మొన్నగా మొన్న కొత్త గానే వెళ్ళినప్పుడు చూశానండి. ఉమ్ అట్ ట్ల బాగుంటదని చాలా ఊర్లొళ్ళు వాళ్ళు కూడా చెప్పారు. పొదుపు అప్పుడు వందేసేవారంట అండి. ఇప్పుడు మేం రెండు వందలు వేసుకుంటున్నాము.
అవునా కానీ బెనిఫిట్ ఇప్పుడు మనయి మనము మన దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకున్నట్టు సరే ఓ అటే టైం కాకుండా కూడా మనకు ఆ కొంచెంలో కొంచెం అయినా మన మనకు ఆసరా అనేది దొరుకుతది ఇందులో
అవునండి మొన్న మేము మీ మహిళా సంఘం ఫ్రెండ్స్ అందరం కూడా ఇట్లా ఆ వెళ్ళామండి. చెట్ల కింద ఇక ఇంట్లోనే వంట చేసుకోని వెళ్ళాము. ఆ అక్కడికి వెళ్ళి చెట్ల కింద వెళ్ళి డ్యాన్స్ వేసుకొని అట్లా ఎంజాయ్ చేసుకు కొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చారు అనుకోని. ఆ ఆక్కడకి వెళ్లి తినేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామండి.
మంచిగా అనిపిస్తది అట్లా అందరు మహిళ సంఘం వాళ్ళు అందరు కలిసి అట్లా చేస్తే
మళ్ళీ అందరూ కొత్త ఫ్రెండ్స్ తె కదా, కొత్త కొత్త వాళ్ళే కదా. చాలా మంచిగనిపించింది అట్లా. పరిచయాలు చేసుకొని, వంటలు పట్టుకొనెళ్ళి, మేమూ లెవన్ మెంబెర్స్ అయ్యామండి. ఉమ్ ఒక్ ఒక మెంబర్ రాలేదు. లెవెన్ మెంబర్స్ ఎళ్ళాము, చాలా మంచ్ చిగన్పించింది అసలు. అందరూ యూనిక్ గా ఒక్కే, ఒక్కరు కూడా మేము రాము, వద్దులే అనే వాళ్ళు ఎవ్వరు లేరండి. మంచిగ ఒచ్చారు.
ఉమ్ హు, మరి ఆ ఒక్కరు ఎందుకు రాలేదండి?
ఆ ఒక్కరు ఏదో హెల్త్ ఇష్యన్ హెల్త్ ఇష్యూ ఉందంట వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో, అక్కడికెళ్తున్నా వీలు పడట్లేదు అంటే ఇంకా ఓకేలే అనేసి. ఒక్కరే కదా అనేసి, ఇంగ వెళ్ళాం. మండి అస్
కనీ మంచి, ఆ చాలా బాగా అనిపిస్తది ఎందుకంటే మనం ఇంట్లో తొందర తొందరగా మనమ్.
అవునండి, మీరు కూడా ఎవరైనా ఇంటి పక్కన ఫ్రెండ్స్ సో వాళ్ళు, వీళ్ళు ఉంటే ప్లాన్ చేసుకోండి.
అ చేసుకోవాలండి ఇగ, ఇంకా ముందు ముందు చేసుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు, చేసుక్
ఇంకా అలానే, అలానే మంచిగుంటదండి చిన్నపిల్లల్ తొనే వాళ్ళకి కూడా తెలుస్తది, ఎంజాయ్ అంటె అది చిన్న పిల్లలకి.
ఉమ్ అవునులేండి, కాదనట్లేను గనీ. కొంచం ఏంటంటే ఆ భయం వేస్తది కదా, అట్లా బయటికెళ్ళి తింటుంట్ టే మన ఫుడ్, మనం ప్రిపేర్ చేసుకున్నదేలే కని. అక్కడికెళ్తే, ఎ ఎక్కడ నుండి ఎద్ గడ్ల నుంచి ఏం పామోస్ స్తదో ఏదో అని, కొంచెం భయమేస్తది.
వాళ్ళని చూసుకున్ ఉంటూనే ఉండాలి. ఇంగ మనం ఎంజాయ్ చేయడం ఉండదిగ.
ఆ అది. ఎందుకంటే కొంచెం పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్, సిక్స్ ఇయర్స్ అయిళ్ళనుకో. ఇంగ సరే వాళ్ళు కూడా అదొస్తుంది, ఇదొస్తుందని చెప్పడానిక్ కి వాళ్ళు అను ఫ్రీగ ఉంటరన్నమాట చెప్ ప్పు వస్తది, ఉమ్ అట్లా ఇంక, ఈరోజు ఏం వంట చేశారండి?
మేము ఈరోజు, ఆ ఏంటి ఎగ్గు అంటు పులుసు పెట్టామండి, ఉల్లిగడ్డలు అట్లా చేసి.
ఉమ్
ఉమ్, మీరేం చేసారండి?
నేనా ఓన్లీ ఉత్త టమాటా వండిన అండి. టమాటా వండి, ఎగ్స్ ఉడకబెట్టి అందులో ఏసానండి.
అవునా ఈరోజు ఊర్లో చేపలు పడుతున్నారన్న అన్నారండి. తీసుకుంటున్నారా మీరు
చేపలు పడుతున్నా అన్నారు కానీ ఇంకా వెళ్ళే వాళ్ళు టైం కి లేరు ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ మా వారికి ఆ డ్యూటీకి టైం అయిపోతదని వెళ్ళలేదండి లేదంటే తెచ్చుకునే వాళ్ళం. ఇంగ లాస్ట్ మూమెంట్ లో మా అమ్మ అమ్మగారు పోదామ్ ఆయ్ తీసుకెల్దా తీసుకొద్దామని అనుకునే వరకు అక్కడ పట్టడం ఆపేశారంట. ఆ ఇంగ సైలెంట్ గా వచ్చేసారు.
లేదండి తీసుకోలేదు ఇంగ మా అత్తయ్య గారు ఊరికి వెళ్ళారు ఈ రోజె రేపు వస్తారు.
ఉ హు
కొత్తగూడెం అని ఊరికి వెళ్లారు రేపొస్తారు.
అవున
ఇంగ మళ్లీ ఇబ్బందయి ఇదేమో కడగడం వండడం అని
అవును మీకు కడగడం వచ్చా అండి.
ఆ లేదండి కొంచెం కొంచెం చూస్తాను ట్రై చేస్తాను.
ఉ హు
మ్ అట్లే చేస్తాను కానీ, కొంచెం వండడం అయితే వచ్చండి. కడగడం ఇంగేవరు మా మామ కూడ రాదండి కడగడం ఉ ఒక మా హస్బెండే కడుగుతాడు
ఉ ఉ కానీ నీటిగ నాకు కట్ చేయడం రాదు కడగడం వస్తది కానీ కట్ చేయడం రాదు ఎందుకంటే అది స్లిప్ అయితది కత్తి పీట్. ఉంటంది కత్తి పీటతో కోస్తుంటే స్లిప్ అయితది కదా అనేసి కొం భయం వేస్తది కానీ కడుగుతా కట్ చేయడం ఒకటి రాదు
అవునా అదె మంచిగా
అ
ఇంకా అన్నీ చెప్పాలి మీరే మంచిగా ఎట్లా మంచిగ వండుతారు ఇంకా మీరే మీ హస్బెండ్ వండుతారా.
అంటే కొంచెం హెల్పింగ్ చేస్తారు లేండి మా సారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా కాబట్టి. హెల్ప్ చేస్తరు మీకండి మీ సార్ హెల్ప్ చేస్తారా
లేదండి అసలు హెల్ప్ చేయరు మేమే ఇంకా వాళ్ళకి ఇంకేమన్నా ఎదురు పని చేయాలి తప్ప మాకు అట్లా హెల్ప్ అవ అట్ల ఏం చేయరండి. కనీసం పిల్లలని కూడా ఏ ఎత్తుకోరండి అసలు
ఉ మాకు అట్లా ఏం లేదండి పిల్లలైనా చూసుకుంటాడు లేదండి నేనైనా వర్క్ చేసుకు కు లే కొంచెం ఏదో తనకు తోచిన సహాయమైన అది తను జేస్త ఉంటాడు
పెట్టారు కదా అండి ఒకరికొకరు సహాయం జేసుకుంటూ మంచిగా జీవనాన్ని సంతోషంగా గడపవచ్చు కదా అండి
ఆ అవును ఎందుకంటే బడ్డన అనేది ఒకరి మీద పడదు హ్యాపీగా లీడ్ జేసుకోవచ్చు లైఫ్ అనేది మంచిగా
ఉ మీరు ఏమన్నా అప్పాలు అవివి చేస్ స్తారా అన్ని ఇంట్లో
ఇప్పుడు అంటే ఇంగ పిలలకు స్నాక్స్ లాగా ఏదనా ఒకటి చేస్ లేదు అని అంటే ఒకవేళ ఫ్రూట్స్ గిట్లా ఏమని ఉంటే వాళ్ళ డాడీ దీసుకొచ్చనే ఉంటే రాగానే అవి వాష్ జేసి ఇస్తాను స్కూల్ కెళ్తారు గదా రాగానే అవిస్తాను
ఆహా ఫ్రూట్స్ మార్కెట్కి యెళ్తారా అండి ఫ్రూట్స్ క ఇట్లా మీరే తీసుకొస్తారా
అయితే మా దగ్గర స మార్కెట్ జరుగుతుది ఒక ఎవ్రీ ట్యూస్డే
అవునా
ట్యూస్డే ట్యూస్డే జరగాంగానే ఆ అప్పుడ అక్కడే కూరగాయలు దీసుకొస్తాం అక్కడ ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటాయి అవి ఫ్రూట్స్ గూడ ఉంటాయ్ అయితే ఇంగ రెండు సరే అన్నట్టు తెచ్చుకుంటాం అనమాట
ఉ అక్కడే మంచిగా తెచ్చుకొని పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తారా
ఆ అవునండి
హ ఇంకా అండి మంచిగా ఇస్తారా అండి కూరగాయలు
ఆ ఆ కొంచం రీజ జనబులో అండి అడి అంటే ఇప్పుడు కొంచెం వర్షాలు లేవు కదా ఇప్పుడు కాబట్టి కొంచెం ఒక టమాటాకు ఒకటే తక్కువ ఉంది.
ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ ఫేమస్ వాటర్ మిలన్ కదండి తీసుకున్నారా ఇంత వరకు ఒకటైనా
ఆ తీసుకున్నామండి మొన్ననే మా వారు తీసుకొచ్చారు ఫ్రిడ్జ్ లో పెట్టాం పిల్లలకి ఇంకా ఆ రాగానే కట్ చేద్దామని చూస్తున్నా ఎంత పడిందంటే థర్టీ అనుకుంటా అండి నాకు కూడా అంతా క్లియర్గా తెలియదు చెప్పలేదు నేను అడగలేదు తను చెప్పలేదు మీరు తిన్నరా అండి రెడ్ ఆ ఆ పెద్దగానే ఉంది
ఉహు మేము ఇంతవరకు ఇంకా ఈ సీజన్ లో ఇంకా ఫస్ట్ తేలేదండి ఇంకా వాటర్ మిలాన్ తెచ్చుకోవాలి ఇంగ
హుహు
ఈ ఇయర్ లో ఇంకా టేస్ట్ చేయలేదు
అవునా
హు
కానీ బాగుంటది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ లో బాగుంటది
బాగుంటంది కదా అండి సరే అండి మరి